అంటున్నారు
అంటే లాస్ట్ చోట్ ఉంటారు లాస్ట్ చో వార్ ఇట్లా కంటిన్యూ అయితే లక్డౌన్ అంటే అదు వార్ ఇట్లే కంటిన్యూ అని
ఆ కానీ వారు ఆగిపోయి ఆగిపోయిందంటగా
ప్రప్పాయి
స్టేట్మెంట్లు ఇస్తారు ఆగిపోయిన వార్ అని ఆగిపోలేదా
అంత ట్రంప్ ఏం చేస్తున్నాంటేను మాట్లాడిన చెలు ఫలించినయి అంటే నడుస్తున్నా అంటే గు ప్రోగేస్తున్నా అది అన్నీ ట్రంప్ చెప్తున్నా ఇ మా ట్రంప్ ఏమో మాత్రం అసలు ట్రంప్ మాట్ అసలులే మే అసలు ప్రభుత్వ మాట్లాడలేదు మీర నో చెప్తురు
ఓకే కానీ ఇతను మాత్రం ఇతని స్టేట్మెంట్స్ ఇతను ఇస్తూనే ఉన్నడు కద ట్రంప్
ట్ర అప్పటి నుంచి అట్లేదు చెప్ప వెళ్లియా పాకిస్థాన్ వార పడవి వార పొడివింటే
నే నిజంగానే వారు ఆగిపోయిందేమో ఇంకేమి ఉండదేమో అని అ తునకుంటే
వారు అంటే మొత్తము ఇజ్రాయిల్ ఎట్లా ఉంటంది ఇజ్రాయిల్ కొంచం తంత్రులు అయ అయితే అటాక్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇట్లా తగ్గుతరు ఇరాన్ వాళ్ళు
లేదు వాళ్ళు చేస్తే వీళ్ళు గూడా చేస్తారు
ఆ వాళ్ళు ఏమి చచలా కూర్చోవంటే ఇంకోటి వాళ్ళ ఇకోటి టాపిక్ ఏమింటందింటే స్ట్ ఆఫ ఫార్మోస్ ఉంటుంది కదా
ఆ
ఆలే సంస్థాన్ని ఆయుషప్ రావాల అక్కడ ప్పు అంతే శిపకి ఇంద క్షన్ పేము
ఇరాన్ వాల్ల
ఆ
హ్మ్
అడ్మిషన్స్ ఎప్పుడూ
ఇది కూడా చూసిన ఏనంటే ఓన్లీ యుఎస్ ఇంకా వాటికి అల కంట్రీస్ ఉంటాయి కదా అవి కాకుండా మిగతా వాళ్ళకి అదే పాస్ ఇస్తున్నారు ఇట్లా అన్నట్టు చూసిన
ఇప్పుడు యయుఎస్ఏకి అంటే దాదాపు అన్ని దేశాలు ఆ యూరోపియన్ కంట్రీస్ మొత్తం వెలిసే అంటే దానికి టెన్తే
హ్మ్
నువ్వు వదిలితే ఇండియా కొదులోద్దు
ఇంక అదే ఉన్నదేముంది ఇండియానే ఇగ అంటే ఎ
ఇంగోటరై రు ట్రంప్ ఇట్లా కాల్ చేసి ఇండియానే ఎ అడిగిందని ఒక టాక్ వచ్చింది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్దమో తెలీదు
హ్మ్ అదే ఈ రోజు అన్ని పార్టీస్ ఏదో మీటింగ్ అయింది గా అంటే లాక్డౌన్ అయితే ఏమి ఉండదు గాని ఆ లాక్ డౌన్ అయితే ఏం
ఆల్ పార్టీ మీటింగ్కి రాహుల్ గాంధీ రాలే ఎందుకు రాలే అంటే రీజన్ ఏం చెప్పి ఏదో స్టేట్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అటు వెళుతున్న అని చెప్పాడు
ఈ మీటింగ్కి రాకుండా
ఆ ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి వస్తే ప్రజలు కదా ఇంపార్టెంట్ ఫస్ట్
అదేగా ఇప్పుడు లాక్ డౌన్ వస్తే ఎలక్షన్స్ కూడా ఉండవుగా ఇగ
ఆహా విజయవాడ ఇట్ల పోతుండే కొంతమొచ్చి మాట్లాడితే మాట్లాడానికి ఛాయిస్ ఉంటది అక్కడ ఊర్కనే పోతే
ఇంకేముంటది ఇంకేం ఉండదు ఇగ
అదే చేస్తారు నాకు తెలీదు మ్మ్ మ్మ్ దే గద డెవలప్ అయితది ఇగ
మ్మ్
టస్న్ బా మాట్లాడుతుందిన్నారు
మా దగ్గర తెలుసా పాలు లేవు టీ లేదు మార్నింగ్ పని చేసిరు గ్యాస్ లేదని ఈ రోజు మార్నింగ్ ఏమైందంటే టిఫిన్ అయిపోయింది మార్నింగ్ టిఫిన్ అయిపోతే మళ్ళా చేసిరి సెకెండ్ టైమ్ కాకపోతే కొంచమే చేసిర అన్నమాట కొంచెం ఎందుకు చేసిరంటే ఆ చెప్పు
యాక్చువల్ గా మనకి సిచ్యువేషన్ ఏది రాకపోతుంది ఆల్రెడీ మనకు ఆయిల్
ఆమ్
ఇవాడే ఇక్కడ ఏమైందంటే స్టేట్ ఆఫ్ ఆల్మోస్ అంటే ఆ ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి తీసుకుంటుండే యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ వార్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు యూరోపియన్ కంట్రీస్ వీళ్ళ రష్యాతోనే తీసుకోవాలి ఇప్పుడు
అవునవును
సర్లేదు ఇప్పుడు రష్యా ఏం చేసింది మనకి చీప్స్ ఆయిల్ అమ్ముతున్నాయి కదా ఇట్ల ఇప్పుడు దానికి డిమాండ్ పెరిగింది తర్వతా దాన్ని చీప్ ఆయిల్ ఉమ్
ప్రైజ్ పెంచిందిగా
ఫ్రెజ్ ఎంతుదో
అదే వచ్చింది ఒక మెమ్ టైప్ లో అంటే మనం రష్యాని రిచ్ చేస్తున్నాము ఇట్లా అని ఆయిల్ ఇట్లా తీసి ఆ
రష్యా రష్యా ఫేరయా అంటే ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఆ రష్యా టైం ఉంటుది రేపు పోతుంది ఏమి వద్దు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఇట్లా రష్యాతో మంచిగా ఉండి మంచిగా ఉండే రష్యాతో ఎవ్వరు ఉండకపోవచ్చు మనం చాలా డెడ్ చీప్ లో ఉన్నాం డెడ్ చీప్ లో దాన్ని మళ్ళా యూరోప్ కే అమిన్నాం మనం మధ్యలో ఉండి ఇంకాలా పోమన్నది అందుకే జిరో పాలిటిక్స్ ఎప్పుడు పర్మనెంట్ ట్రెండ్ అంటు ఉండదు రిలేషన్స్ ఉంటాయి
మాకు తెలుసా టిఫిన్ పెట్టలేదు మళ్ళా అడుగుతే ఏమన్నదంటే మ్యామ్ ఉండి వర్షం పడ్డది కట్టలు అనేది అడిచిపోయినాయి గ్యాస్ లేదు ఇంకా ఇదే అని చెప్పి కొంచెం కొంచెం తిన్నం దరికి
న సారే ఒ వస్తే ఏ ఏ షార్టేజ్ కావచ్చ అంటే ఆయిల్ షార్టేజ్ గ్యాస్ షార్టేజ్ వస్తుంది అందరు లాక్డౌన్ మళ గట్టి తింట
కాదు ఇదిేమంటారు పెట్రోల్ డీజిల్ కూడా కదా
అదే ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ ఇక పెట్రోల్ డీజిల్జ అ దాంట వవస్ వచ్చ పెట్రోల్ లో జీరో వేస్ట్ తెలుసా
ఆ
ద దాంట తతి వార్త
పెట్రోల్లా క్రడే ఆయిల్ ఆహ్ ఇది ఏదో ఒక దానికి ఏదో ఒక దాంట్లో తయారు చేస్తారు కాబట్టి
అదే ఫంటర్నేషల్ పాక్స్ అ
ఆ
ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది అది ఏంటంటే ఒక ట్యాంక్ లోయి కింద ఫీడ్ జెస్తారు లైటింగ్ మొత్తం పైక్ వెళ్ిపోతుంది ఆ ఎయిర్ అనేది మన ఎల్పిజీ క యూజ్ చేస్తుంది
ఆ
ఇంక మిగతాది కింద ఒకొ లేర్ ఒకటి దాని తర్వాత ఇంక డీజిల్ రావడం దాని తర్వాత పెట్రోల్ దాన్ని బట్టి కాస్ట్ ఉంటది ద మధ్యలో కిరోసిన్ స లాస్ట్ కి జరురుది క
అదే వేస్ట్ అయితే ఏం కాదు మొత్తం ఏదో ఒక వాటికి అయితే ఉంటంది ఇంకా
అది
ఉ ఏమో మ అదేం ఇకు ముందు న్యూ చూ ట్లా చూస్తే లాక్ డౌన్ అయితే ఏమిండదు కానీ కొన్ని కొన్ని అంటే ఇట్లా కొన్ని కొన్ని రెడ్యూస్ చేసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్తున్నా వాళ్ళు
ఇ కమర్షియల్ పర్పస్ మొత్తం తగ్గిించసారు కమర్షియల్కి ఈ రామ్మా పబ్లిక్ ట్రాన్స్ఫర్ట్ తగ్గిస్తారు ఇ లాక్డౌన్ పరిస్థితి పెతు స ఓన్లీ అత్యవసరం బయటకి వెళ్ందండి లేకపోతే ఇంట్లోనే కూర్చోండి ఇం వర్క్ ఫమ్ అప్పట్లోక వెళ్తుదు
అయితే బాగుండు కొంచెం
నీకు ఆయిల్ ప్రైస్ పెరిగిదంటే ఆటోమెటిగ్గా ప్రతి దానికి
అదే ఇప్పుడు కామన్ మ్యాన్ కి నువ్వు కొన్నా కొనకపోయినా వాడినా వాడకున్నా కూడా అది ఇంకా పెరుగుతుంది అంతే
హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు పాలు ఉన్నాయి పాలకి ఇప్పుడు నార్కల్ నుంచి ఇప్పి ఏ తీసుకరానికి నార్మల్ టైమ్ లో హండ్రెడ్ రూపీస్ అయిందండి పెరిగినంగా టూ హండ్రెడ్ రావు
అయితది ఇగ కావాలంటే కొనాల్సిందే నువ్ డబ్బుల్ రేట్ కాపోతే ట్రిపుల్ రేట్ అయినా వెట్టి కొనాలే
ఓటేఇన్ లేదు మన పెట్రోల్ లే మన కేజీ ఏం అంటే జస్ట్ ప్రైస్ స్టేబుల్ ఉండేటట్టు ఒకటి చేసిర్రు
ఆ అంటే పెరిగినా తగ్గినా కూడా హ్మ్
నాయ్ ఇలిమిట్ దాటొద్దు
అదే అదే
ఇలా అప్పుడు లాభం లేదండి పెరిగినప్పుడు నా సంభరించండి అన్నట్టు కొంచెం మీ పెట్రోలియం ధరలకు ఏతికీర్రు ఎంత వరకు ఎట్లా అయితదో చూడాలి ఏ వాళ్లు అయినా కొంతవరే ఏలాస్ కు బారి
ఆ ఇగ అంతే ఇంగ
ఉ అయినా రిప్లై ఇత్తది మాక్సిమం అందరిందరికి ారైయితారు అప్పుడు అంటే చ్ అప్పుడు అంటే కరోనా ఉండే ఎవడు దగ్గర రానీకుండదు
ఇప్పుడు అట్లె ఏం కాదుగా
ఇంత చెప్పుడు
ఆ ఇప్పుడు లాక్డౌన్ అంటే మళ్ళా మాకు ఆన్లైన్ పెడతారా లియ ఒకవే ఏం ఉండదులే గానీ సపోజ్ ఒకవేళ
చెప్రే ఏం ఎగ్జామ్ గీట్లా ఆన్లైన్ ఎడితే బంపర్ ఆఫరే నీకు ఎగ్జామ్స్ గిట్ల అన్నీ ఆన్లైన్ ఎండ్ బంపర్ ఆఫర్
బంపర్ ఆఫర్ కాదు క్రేజీ బెస్ట్ కొంచెం మంచిగా పర్సెంటేజ్ అని వస్తు
లాక్ డౌన్ లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫెండ్స్ అదే ఇట్లా ఇంటర్వ్యూలు ఇట్లా ఆన్లైన్ లే ఆ అరే మా అక్కకి ఏం రాదు రా ఐ వద్ద మూడ్ పట్టింది రాలంటాడు వాడొచ్చి మాకేమ మనకిట్ంది రాలంటాడు
చగా అ
ఏవి స కాల ఇండియా పోవాలంటడి ఇండియా పాకిస్తన్ లోరే
ఇండియా వార్ల పోతే
ఇకోటి మనకు అందరికి ఇరాన్ ఈ ఈ ఈ వారే కానిపిస్తుంది మన పక్కన ఇంట్లో వార అయితేనే ఉందా ఆఫ్ఘనిస్తాన్ంట పాకిస్తాన్
అవును బాబమ్ వాళ్ళని ఎంత మంది ఆఫ్ఘనిస్తానే మరి గఘోరం అసలు హాస్పిటల్ హాస్పిటల్ అట్ ఎట్లే పంపిస్తార ఎంత కూడా
తెస్
మరి ఘోరం అద అయితే ఈత ఏమో అట్ల ఇట్లాగాని హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నప్పుడు అంత మంది నా అది మాత్రం నేను రషీద్ ఖాన్ కూడా ట్వీట్ చేసిందిగా దానిపైన
కేవల్
అదే ఇట్లు ఉంది ఎవరే మా లాడులులోనే సమంతింగ్
పనివాది ప్లేయర్స్ ఇండియాతో ఆడమన్నా అప్పుడు చేసన్నా పాకిస్తాన్ తప్పుడు వచ్చింది కద
హ
అడ వచ్చి ఇప్పుడు బంగ్ బంగ్లాదేశ్ ప్లేట్
హ ఆ ఇంకా పిఎస్ఎల్ కూడా ఏమంటారు వాళ్ళు చెప్పరంట కదా అంటే మీరు వస్తే కూడా ఏమంటారు ంటారు మేము సెక్యూరిటీ పక్కా అయ్తేయలేమ అని చెప్పి వేరే ఫారెన్ ప్లేయర్స్
ఏమో అట్లా డౌట్ మీద ఎతే ఇవ్వరు ఫస్ట్ వా బోర్డు ఇవ్వాలి
చెప్పరంట అదే అంటే మీరు వచ్చినా కూడా అంటే మీకు గ్యారెంటీ పర్మిషన్ అంటే కరెక్ట్ సెక్యూరిటీ ఉంటుద అయితే చెప్ప
సో సోయబ్ సోహెబ్ అక్తర్ రో ఎవరో ఉండే అన్నారు అతడికి మనం పిఎస్ఎల్ పరిస్థితి ఏ గ్రౌండ్ కి ఇట్లా వెల్త్ లేవు అతడికి పాకిస్తన్ ల పిఎస్ఎల్ కన్నా ఐపిఎల్ క్రేజ్ ఎక్కువ ఉంది అందరు అదే చూ స్తున్నారు అ ఇట్లే అయితే మీది షెడ్ కి వస్తది
అంతే యిగా
మొన్న ఒక్క మ్యాచ్ ఆడకపోయుంటే మొత్తం వరల్డ్ కప్ ఆడకపోయి ఉంటే ఇగ క్లోజ్ అవుతుండే పరిస్థితి అయిపోతుండ
అయిపోతుండే హ
బంగ్లా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అంటున్నా ఆఫ్ఘనిస్తాన్ లెక్క అయితున్డే ఆఫ్ఘనిస్తాన్ కి మనం పెట్ మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇప్పటికుంది మన పోతే వాళ్ళని పోషిస్తరు ఆఫ్ఘనిస్తాన్ష
సరేలే మరి
ఉ